హలో హలో హలో హలో
హలో
హలో
ఆ అక్కా
హలో
హలో వినిపిస్తలేదా అక్క
వినపల్లేదురా
సి
దయే తధ్ తినొచ్చినవా
వా తినొచ్చినా
నేన్ కూడా
ఆవును
ఆ
ఆలు ఆలూ
తాలీ
ఏం చేస్తాం
ఏం లేదు ఇంగ ఆఫ్ బాయిల్ లేసిన డైటు అయప్ప అంటే ఎక్కడ వండనిత్తాళ్ళు ఒకసారి పాల అంటరు ఒకసారి అన్నం అంటరు ఆగం ఆగం చేత్తరూ
ఊ
పెద్దోడా అన్నం వేసికొచ్చుకున్నాడా అన్నం తినిపీయంటే ఉండాలే అప్పుడే అన్న
ఉ అనేండు
ఉ
అన్నయ్య ఏం చెత్
అన్నయ్య ఏం లేదు పండుకున్నాడు ఉట్టనే
ఉహు
రేపు అటే హనుమకొండ పోయేది ఉన్నది
ఉహు
దానికోసమే ఉత్తండు ఎట్లా పోవుడు ఎన్ని గంటలకు పోవుడు హాస్పట్లా అదే టైమింగ్స్ రెండు కలుత్తయ కల్వయా అని
హనుమకొండ వద్దురు
ఆ
హనుమకొండకూ దేనికి
గట్టిగ మాట్లాడు వినబడలేదు ఈ నోరూ తిరూవత్తలేదా
ఆ
అర్థంకాలే
హనుమకొండకి దేనికి అంటున్నా
రేపా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని చెప్పాలేదా
ఆ హ హా ఓకే ఒక
ఆటు ఏమో సతు పోయేద్దామా అన్నయ్య అంటానా గన్ వచ్చతే పోడం అసలు ఇష్టం లేదు గాని అచ్చిందాని ఎన్నుకో వెతుక్కుంటున్నావ్ వెళ్లే కాలేజీలు వస్తతే ఫీస్ అట్లా మాట్లాడుకొని నార్మల్గా ఎగ్జామ్స్ రాస్తావా అంటాని ఇది అయితే మొత్తం టీ పని చేసి నువ్వు దాని కాడికి ఏం కదంటా ఇగో ఏయి పీస్ కాలు స్కూల్ బంద్ చేసేందుకు స్కూల్ బంద్ చేయకుండా డైరెక్ట్ పో ఆ వాడ్ నోరే తెరుసలేడు కొంచెమే నూరు తెరుస్తాడూ చిన్నోనికి అయితే నాయ చాడీలు చెప్పు బాగా అలవాటు అయింది హాలో
వింటానా వింటానా ఏం కర్రీ చేసావ్
చికెన్ వండింది మీ కన్నా చిన్నది కాదనగానేమి
హు
ముత్తండ ఒక బుక్క ముఖ్యంగా ఒక బుక్క పెట్టిండు అదే అర్జు దగ్గర పోయి వాత్నాడు కదా మమ్మీ నాకు అన్నం పేడిబిరో కొంచెం కొంచెం పెడుతున్నా అని చెప్పిదంట
హు
అంతలంగా చికెన్ ఈరోజు
కుండకి పెద్దమ్మ నుచ్చుంది అ హాలో
జ ఎటు ఓలే ఇవాళ మరి
ఏటు పోలేదు అక్క ఏటు పోతలే ఎండ ఫుల్ కొడతాన్ ఎండ ఫుల్ కొడతాంది ఎటు పోతతే
ఆ ఎండ బాగా గొడతాన్
వునా టెంపుల్ పోయిన రోజే మస్తు
పిజ్ బ్బా
ఫుల్లు కాలు కాలిని
అ
మొన్న టెంపుల్ పోయిన రోజే మస్తు ఇబ్బంది అయింది
అదే ఘోరంగా ఎండ కొడతాంది
మ్
ఇష్టపడతదే గా ఉయ్యాలా ఒక్కటిన్నరా ఒక్కడే అంతా దాకా తిప్పిండు పన్నెండున్నర దాకా తిప్పిండు ఇవాళే తిరిగి తిరిగి మళ్ళా క్యాంపస్ పోయి ఆగమాగా అయి ఆడ అన్నం తిని మళ్ళా కుసేపు కూర్చొని మళ్ళా వాళ్ళ కాల్స్ చేస్నం పిల్లలకి మా ఓల్డ్ స్టూడెంట్లకు మళ్ళా ఫోన్ చేసినాక మళ్ళా మూడు అయితందో అయితలేదో కదా మళ్ళ వ్యాన్ ఎక్కు వ్యాను ఎక్కు వ్యాన్ ఎక్కు అన్నది మళ్ళ వ్యాన్ ఎక్కి మ మళ్ళ ఇట్ సైడ్ మదన పల్లెనా ఒక రోడ్ ఉంటది అడికి పోయి ఆ ఊరు చూసుకుని అచ్చిన
ఉహు
చెల్లె కొట్టింది
మ్
వి ఎండ గొట్టిన పోవాలె
మ్ హు ఓ నవీనన్నకి పెళ్లి ఫిక్స్ అయిందని అన్నా హలో హలో
మ్ చెప్పాలి
ఏం లేదక్క
ఏమో అత్త ఇగో అన్నం తినిపించిన అయిపోయింది చెయ
అది మాటిన్ హాస్పిటల్
ఎక్కడ ఆళ్ళోలే సరిపోతాంది ఇప్పుడే బయటకొచ్చిన తినిపించినవా ఆళ్ళకి ఇప్పుడే అన్నం ఇనబడతలేదా
చిన్న అయినవ్ అక్క
ఈ ఫోనే అంత పిచ్చి ఫోను ఛీ ఈ ఫోన్ తీసుకున్న మోల నేను డిస్ప్లే ఎసుకున్న వల్ల నా ఫోన్ కొత్తగాకొనుకున్న అయిపో అనిపిస్త నాకైతే
ఓక
అస్సలు వాయిస్ వినపడదు తెలుసా ఎంత చిన్నగా మాట్లాడతారు మీరైతే అసలేవినవడ ఆ స్పీకర్ పెడితే నార్మల్ కాల్అన్నట్లు విన పడు తది ఇగ ఒక స్పీకర్ ఎప్పుడన్నా సౌండ్ ఏదన్నా సౌండ్ డిస్టబెన్స్ వచ్చినప్పుడు స్పీకర్ పెట్టుకుని నార్మల్గా మాట్లాడత అసలు వినబడనే వినబడదు ఆ స్పీకర్ పెడుతనే చిన్నగత్తె సౌండ్ అంతుంటేది ఇగొ ఫోన్ అంత ఎంచుకున్నాక లాస్ట్ కిగా ఇగ ఫోన్ వాడతానంగా గప్పుడు చెప్తండు ఆహా ఫోన్ వాడతా అంటే
ఆ
ఫోన్ వాడదా అంటే అలా దానికి ఒక ప్రాబ్లం ఉంటే తెలుసా అనే అంటా ఏంటి అంటే చెప్తలేడు నాకు ఎందుకు ఫోన్ అసలే వినపడతలే చిన్న వినపడ్తది అంటే ఒ గదే ప్రాబ్లమ్ అంటండు అప్పుడు దాక కూడ చేప్పలే మరి ఫోన్ ఇనవడదే మరి అద్జుతే కొత్త ఫోన్ కొనుక్కో అని
ఓ
కానీ అప్పుడు ఇక లోబడ్జెట్ ఉండే ఎందుకుతే అని నేనుఅడగలే ఇప్పుడు ఎంతలే దన్న పదిహేను వేలకుకి తక్కు ఉండది కదా ఫోన్
అ
అని ఆగిన
సాయి ఫోన్ తీసుకున్నాడు ఫోనే ఇత్తలేడు
అడగ పెయిళ్లు అడిగిళ్ల అసలు ఫోన్
అన్న ఈఎంఐ కడ్తలేదటా ఇప్పుడు చెక్ బౌన్స్ అయ్యేటట్ ఉన్నది
అయి
శ్రీనుపాటిని శ్రీని పేరు మీద తీసుకున్నాడు కదా హలో హలో
వాని పేరు మీద ఎందుకు తీసుకున్నారు మరి
అప్పుడు వెంకటేష్ అన్న దగ్గరికి పోలేదా స్టార్టింగ్ ల జాబ్ కోసం అని వచ్చినప్పుడు అరే ఎదో ఏదో కావాలంటే తీస్తుకున్నా దట ఇబ్బంది అయితది రా మళ్ళ ఇప్పుడు ఇళ్ళు సెట్ అయిన ఇ అన్నీ నోట్ తీసుకోవి
కష్టంగాది వాళ్ళు ఏదన్న చెత్త అంటే విల్లు వాళ్ళు అ జ వంగా నేను బొత్త నోత్తంది అన్నంక వాళ్ళ డాడి దగ్గరికి వచ్చి బొత్త నోత్తందని దని చెప్పిండు ఇప్పుడు అడుగుతే బోత్తనొత్తలేదని చెప్తండు
అ
ఓవరాక్షన్ చేయకు ఎవరన్న బూతంత అంటే మీ ముందు ఓవరాక్షన్ చెత్తారు మత్తమంత పానుకు ఎం తీసుకున్నవ్ ల్యాప్టాప్ తీసుకున్నవ వని పేరు మీద
ఏమో అక్క ఏమో తీసుకున్నాడు ఇప్పుడు ఈ ఒక్క నెల ఈఎంఐ ఆగింది మళ్ళ డబ్బులు సెట్ చేసి ఆ
వచ్చి ఏమన ఎతికి ఎతికి దొరుకన్న మరి లేకపోతే ఇంట్లో పెట్టి లేదన్నరో కానీ ఇయ్యాలే నాకు కూడా ఇయ్య కుంటే మంచిదే అనిపిచ్
మ్
నాకు అది కనపడ్డ ఇయ్యక పోతును కావచ్చు నిను అయితే ఓ పోరి నాక్ నాక్ ఐదు వేలు ఇయ్యలన్నప్పుడు అదే గుర్తుకొతంది ఆమె ముఖం చూస్తే నయితే
మ్
మళ్ళ అది వెతుకుతంటేమొ దొరుకుత లేదారా సరే పోతతి అంటలేడుర అసలే పవ్ పావ్ గంటకు ఎక్కువ ఎతికిండు
ఆ
అన్నే నిల పడ్డాడు ఎక్కడ హన్మకొండల్నే ఉంటండా
ఎవరు శ్రీను ఆ
కాద్ వాల్
వెంకటేష్ గిన
ఆ ఆ
మీము హైదరాబాద్ కి ఏదో జాబ్ కోసం నచ్చిందని ఎం వచ్చిందో తెలియదు
అవునా దీనికి ఏమన్నా చిన్నగా దొరికినా మంచిగుండు థర్టీ థౌజండ్ ప్రజెంట్ ఇ వట్టేడెమో ఇప్పుడు చూసుకోరా చూసుకోరా అంటే టైం పాస్ చేసిండు ఇప్పుడు ఏమో దొరుకుత లేవయే ఆ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంటి కాడుండి కాలిగుండె బధలు అప్పుడేదైనా పోయి తీసుకోని ఎలాకైనా పోతే అయిపోయేది ఉండే చెతె పోయేది డాడీ కూడా మస్తు తిట్టేది
సరే అక్క మరి